హలో!
హలో విన్పిసస్తుందా అండి.
హలో!
హలో!
హాయ్ అండి బాగున్నరా?
హ బాగున్నా అండి మీరు బాగున్నరా
హా బాగున్నామండి. తిన్నారా అండి. మధ్యాహ్నం తిన్నానండి మీరు
ఆ తిన్నండి.
ఏంటండి ఇవాళ స్పెషల్
ఇవాళ స్పెషల్ వచ్చేసీ బీరకాయ్ ఎగ్ మీది
మాది దోస్కాయ్ టమాటా అండి. ఏంటండి? హలో! హలో!
హలో!
విన్పిస్తుందా అండి మీకు ఆ ఆ
ఆ వినిపిస్తుందండి
ఇంకా ఏం సంగతుల అండి ఏం చేస్తున్నారు అయిపోయినా మీ ప్రోటీన్ వర్క్స్
లో బట్టల్ ఏసిన
ఆ ఏంటండి?
ఇప్పుడే వాషింగ్ మిషిన్ లో బట్టల్ ఏసి
ఆ అవునా ఇదీ ఇవాళ మీ డే ఎలా గడిచింది అండీ
ఏముందండి ఇ మార్నింగ్ బట్టిక్ ఏళ్ల హలో
ఉమ్ ఆ చెప్పండి
విన్బిస్
చెప్పండి అ వినిపిస్తుందండి
ఏముదండి మార్నింగ్ బయటికి వెళ్ళ ఫ్రెన్ ఫ్రెండ్ దగా రూమ్ కెళ్ళి అక్కడ కాసిప్ ఉండి వచ్చ వచ్చేస్తా మళ్ళి ఇంటి కొచ్చి ఇంట్లో పనుల లేరి కూచున్న
ఎం పని చేసారండి ఇంట్లొ
ఏముందండి డిషెస్ ఉంటే వాష్ చేసా మళ్లీ బట్టలు మాడబెట్టి మళ్ళీ కొన్ని డ్రెస్సెస్ ఉండే వాషింగ్ మిషన్ లో వే సా
ఉహు
అంతే
బిరకాయ ఎగ్ మీరే వండరాండి
లేదండి మా బ్రదర్ అండిడు
మీ బ్రదర్ వండర
హ
రాదా అండి కుక్కింగ్
నాకు రాదండి నేర్చుకోవాలి
నేర్చుకొండి త్వరగా
అండి
నేర్చుకోండిత్వరగా
నేర్చుకోవాలండి ఇగా
ఇంకా అండీ రాదండి
అవున
ఉమ్ ఇంకేం సంగతులండి
ఇంకా ఏముందండి వరింగ్ ఇంట్లో ఏమి చేయాలనిచుస్తున్నా
మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఫేవరెట్ డిష్ వచ్చేసి ఉమ్. తోటకూరండి.
తోట కూర బాగా తింటార అయితే
ఆ మీరు
మా ఫేవరెట్ డిష్ ఓచ్చేసి. బెండకాయ ఫ్రై విత్ సాంబార్ అండి.
అవునా. మూవీస్ చూస్తరా అండి.
ఉమ్ చూస్తానండి.
ఎలాంటి మూవీస్ చుస్తారండి హర్రర్ బాలీవుడ్.
అది ఇది అని ఎంలేదు ఏం మూవీ బాగుంటే అది.
అవునా.
ఉమ్ మీరు ఏ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తారు ఎక్కువ.
నేను బాలీవుడ్ మూవీస్ చూస్తా అండి.
ఉమ్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి.
ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ అండి మీకు.
ప్రభాస.
ఆహ్.
సూర్య అండి.
అవునా.
ఉమ్మ్. ఉమ్ ఆహ్. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరండి.
అండి.
అంటే మీరు స్పోర్ట్స్ చూస్తారా.
ఆహ్ చూస్తానండి
ఎవరండి మీ ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్.
ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ అండి మీకు.
నాకా విరాట్ కోహ్లీలే అండి.
అవునా.
ఉమ్. యాక్ట్ ఆహ్ హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం మీకు.
హీరోయిన్స్ లో కాజల్ అండి.
కాజల్ ఫ్యానా మీరు.
ఉమ్ మీరు.
ఉమ్ ఉమ్. నాకు హీరోయిన్స్ లో అంటే. శ్రద్ధకపూర్ ఐడియా ఉందా.
ఆహ్ తెలుసు అండి.
ఉమ్ ఆమె అండి. శ్రద్ధా కాపూర్ ఇస్ నా ఫవరెట్ అండి. అంటే ఆమే సైలెన్స్ కి నేను పి పిచ్చి ఫ్యాన్ ని నేను అనమాట మూవీస్ లో ఆమె. యాక్టింగ్ కి.
అవునా మీ రీల్స్ చేసారా అండి
ఉమ్
మీర్ రీల్స్ చేస్తారా
రీల్స్ ఆహ్.
ఆహ్ ఇన్స్టాగ్రామ్ లో.
నేను చేయను మీరు చేస్తారా.
లేదండి.
ఏ అంటే ఇయాల రేపు ట్రెండ్ కదా రీల్స్ చేయడం నీకు నచ్చవా చేయడం
లేదండి చూడడమే ఉంది చేయడం రాదు
కే మీ ఫేవరెట్ హాబీ ఏంటండి
ఆండి
అంటే మీ-మీ హాబీస్ ఏంటండి ఉమ్
మీకి
మీ వాయిస్ బా బ్రేక్ అవుతుందండి నా హబిస్ వాచిం టి మూవీస్ రీడింగ్ బుక్స్